హలో నమస్తే అండి
నమస్తే ఏమి చెప్పాలే ఇప్పుడు అప్పుడు ఇన్నార
ఇప్పుడు మీ వదినకు కూడా అర్థం అయింది. తిన్నాం అలా మేము మామ్మోల్లింటికి పోయి వచ్చినాం
ఆ ఓకే మీ మీరు కట్ చేయకండి నేను కట్ చేస్తా సరేనా
నేను చేస్తలేనండి. అప్పుడు కూడా నేను కట్ చేయలే. మీరే కట్ చేసారు. ఇప్పుడు మీ మీ యా చెల్లి కొడుకు మీ వదిన కూడా అట్లనే అయిందట. తిన్నాం. తిన్నా.
ఎక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంటి కాడ తిన్నారా? ఇక్కడ తిన్నారా?
అమ్మ వాళ్ళ ఇంటికాన్నే తినివచ్చినాం. మా అమ్మ వాళ్ళు కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకున్నారు. అయితే ఫ్రిజ్ తీసుకొత్తే ఆ మా తమ్ముడు వాళ్ళే. అయితే తీసుకొచ్చుకుంటే ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి రమ్మన్నారు. పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసొచ్చ. ఆయితే మా అమ్మ మరదలు ఆ పూర్ణం రొట్టెలు జేసింది రిబ్బన్ కట్చేయలే అట్టిగానే కొబ్బరికాయ కొట్టి బొట్లు పెట్టి డోరుతీయడం
ఏ కంపెనీది
అది నాకు అంత అడియా లేదు. కంపెనీయి కంపనీ కంపెనీ గలే డబుల్ డోరు అవి హ నైన్టీ థౌజండ్ పడ్డాయంట నైన్టీ నైన్టీ అంటే ఆఫర్ ఉన్నదట. ట్వంటీ సెవెన్ ట ఆర్ ఆ ట్వంటీ సెవెన్ అట అయితే నయ నయ అ తొమ్మిది వేల ఆఫర్ అట. అందుకనే ఆ క్రెడిట్ కార్డు ఉంటాయి చూడు
హలో, హలో! ఇకా
హలో!
అట మ్
ఆ అయితే తొమ్మిది వేల ఆఫర్ ఉన్నది. తొమ్మిది వేలు తొమ్మిది వేలు. ఆఫర్ ఆఫర్ తోటి తీసుకచ్చుకున్నారు.
మ్
మళ్ళీ, మా మరదెలు స్పెషల్ గా ఇప్పుడు షర్బత్ ఉంటది కదా ఎంటిది? అది పుట్నాలేస్ వేసింది నాలుగు పట్నాలు వేసింది మా మరదలు. గట్ల పూ ఆ పాయసం లో కాదు
అదే షర్బత్ లో ఉ
ఇ జాక్ ఫ్రూట్ దాంట్లో ఎదుకు యేసినావ్ అంటే నే మా అందరికీ ఇష్టం మేము అందరం ఇట్లానేేసుకుంటా మక్కా అంటాంది. ఎవరు యేసుకోంది నువ్వేంది కొత్తగా ఎతా
మ్
అయితే ఎకటి ఉందంటే ఇవాళ అక్కడ మన రాజీవ్ గాంధీ చౌరస్తా కాడ డిఎస్పి వచ్చిండు ఎస్స్తీఎస్పీ అచ్చి ఈ షర్బతును టేస్ట్ చేయించడాని అంటే ఇప్పుడు అందరూ శీతల పానీయాలు తలాగుతాను కదా ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ తాగాలి ఆ ఇట్లా కుండలు వేసుకొని తాగడం వల్ల హెల్త్ కు బాగుంటద అని అందరికి అవేర్నెస్ కల్పియడానికి శాంతికుమారి మేడం అక్కడ ప్రోగ్రాం పెట్టిందన్న అయితే కాని ఇకా ఆయన వచ్చి అందరికి అవర్నెస్ కల్పించింది అన్నట్
ఆహా తిన్నారా మీరు
మేము తిన్నాం ఇంతసేపు ఉంటదా మస్జిద్ లో దావత్ ఉండే దావత్ లోనె తినొచ్చా
ఎన్ని ఎన్ని మొక్క పొద్దులయినాయండి ఇప్పుడు మీకు
ఇయ్యాల్టీ వరకు ట్వంటీ నైన్ రేపటికి ముప్పై
అమ్మా నువ్ ఒక్కటి కూడా మిస్ కాలేదా థర్టీ కంప్లీటా
ఏ సంవత్సరం కూడా మీస్ కాదు ఇప్పటి వరక అయితే దేవుడు మంచి
ఓ నెక్స్ట్ ఇయర్ అలాగే ఒక పాప నాన్న బాబు నా ఇయ్యాలని ఆ భగవంతుని వేడుకుంటాం
మ్
ఇంకా మీ తండ్రి ఎం తీసుకున్నారా మేము
మీ అమ్మాయి పడుకుందా
మా అమ్మాయి అలా కొంచెం అలిగిందండి ఓ ఫ్రూట ఆ ఇగో
వాళ్ళ బాబీ కాల్ చేస్తుదట లేపు మన్న
ఫ్రూట్ ఏది రా నాన్న అఓ అవు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడుమని చెప్త అయినా పొద్దు ఇప్పుడు చెప్తా ఒకవేళ మాట్లాడుత లేదా అని కొంచెం కోపంగా ఉన్నది ఇవాలా ఎందుకంటే వచ్చేసరికి స్టావ్ కాడా సాదరలె అంత ఆగంమాగం ఉంది అయితే కొంచం సదురా తా సదనమనికి తతే ఆ సీరియస్యిద అలకపా అంటచ్చింది ఇప్పుొడు వాను
ఆ
ఇప్పుడు ఆమెకి ఏం నేర్పియాలనో ఏమో నాకు అర్ధమైతేలేదు ఏం ఏం ఎంఎస్స డబ్ల్యూ ఏయించలే ఏమంటారు
ఎంఎస్డబ్ల్యూ చేయిస్తావా
ఆ అల హళ్తుకి సంబంధించ చింది ఉంటాదా
ఉంటా ఎల్ంటికి
హెల్త్ హెల్త్ కు సంబంధించింది
అవును అంటే సోషల్ వర్క్ అన్నట్టు
ఆ సోషల్ మార్కెటింగ్ లో ఇది అనస్థిషియా ఉంటాదంట కదా ఇప్పుడు డిగ్రీ తర్వాత చేయొచ్చా
అనస్థిషియా ఉంటాది కదా ఏ అనస్థిషియా లో ఎందు టది మేడం
ఆ
ఆ అనస్థిషియాల పోతే మొత్తం ఆపరేషన్ మల్లా అన్ని చూపబడతాది
మా అమ్మాయికి అదే ఇంట్రెస్ట్ అంటాంది కదా
అనస్థిషియా పోతాదట్న
ఆ
త్త చీరం పాడి చూస్తుందా అంత ఉన్నదా దానికి ధైర్యం
మరి ఇంకేంటిది బిఈడి చేయలా ఆ మ్మ్
నన్ను అడుగుతే అమ్మాయిలకు టీచింగ్ జాబ్బే బెస్ట్
టీచింగ్ అంటే ఇప్పుడు పీజీలా ఏం తీసుకోవాలండి
బీఈడి చేసుకుంటే బెటర్ లే బీఈడి చేసుకొని త్రీ కాదు టూ ఇయర్సే
ఆ బీఈడీ చేసి మళ్ళీ డబుల్ పీజీ చేయాలా
ఆ బిఈడి చేసి ఆ తర్వాత ఎంఎస్సి నో అది చేసుకుంటా ఆ గ్రూప్స్ కు ప్రిపేర్ అయినా అటు గ్రూప్స్ లా రాసుకోవచ్చు ఇటు టీచింగ్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చింది చేయొచ్చ అన్నటు టైమ్ కూడా దొరుకుతది
సరే మా అమ్మాయి
టీచింగ్ లా టీచింగ్ ఫీల్డ్ లో ఉంటే ఏందంటే ఎప్పుడు సదువులో ఉంటది కాబట్టి వేరేది ఏ జాబ్ పడ్డా మనం జాబ్లకు ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు
అవునా
వేరే దానికైతే అట్లా ఉండది
హ
ఇది మనము టీ చింగ్ అటు టీచింగ్ చెప్పినట్టు ఉంటది ఇటు మనకు టాపిక్స్ ప్రిపరేషన్ కి ఆ గ్రూప్స్ గ్రూప్స్ ఆ గ్రూప్స్ అయి పడు తాయి కదా
ఆ
యంఆ ఆర్వోలు ఎంపీడీవో లు
అవునా
ఆర్వోలు ఎంపీ మళ్ళా మన ఏంది మున్సిపల్ కమిషనర్లు నేయర్ అసిస్టెంట్లు గర్డ్ అసిస్టెంట్లు ఇట్లాంటి జాబ్‌లో
మ్మ్ రోటీ అరేయ్
వీటన్నిటికీ మనం చదువుకుంటా
ఒకసారి మా పాపకు ఎక్స్‌ప్లేయిన్ చెయ్యండి తర్వాత నిదానంగా డి ఫార్మింగ్ బిఈడి అంతా ఇక్కడే చేయొచ్చు కదండీ హలో హలో హలో హలో హలో అండి హలో హలో హలో చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి చెప్ హలో ఉహ్